నమస్తే అండి
ఆ ఎలా ఉన్నారండి
మీరు ఎలా ఉన్నారు
ఆ మేము కూడా బాగున్నాండి తిన్నారా అండి
తినమండి తినేసి కూర్చున్నామండి
వంట చేసిరా చేయాలా మేడమ్
పిల్లలకి కట్టలు బాక్స్ కట్టేసి వెళ్ళారు వంట చేసేస్తామండి ఇక ఇప్పుడే పని అయిపోయి కూర్చున్నాం ఇక
హు నాది కూడా పని అయిపోయిందండి మొన్న నువ్వు ఒక ఏమంటారు ఒక ఒకరు మమ్మల్ని ఆహ్వానించిరు అనమాట
ఆ అవును ఎక్కడికో వెళ్ళరనుకుంట కదా అండి ఫంక్షన్ వెళ్ళారు అనుకుంటా కదా ఫోటో పెట్టిరు
అవునండి ఒక దావత్కు పోయినామా అసలు అక్కడ చీరలు కట్టే విధానాలు చూస్తే అసలు చాలా మంచి ఆ చాలా సాంప్రదాయం అండి అసలు యెంతస సాంప్రదాయం ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్టుకున్నారు
అంతేనండి
ఇట్లా ఒక విధానం పెట్టుకున్నరంటండి
పద్ధతి ఒక పద్ధతి ఉంటది కదా వాళ్ళకు
దగ్గర మన ఎన్ని ప్రాంతాలు ఉన్నయో ఎన్ని ఉన్నయో అన్ని రకాలుగా మనము చీరలు కట్టుకుందాము అన్ని రకాలుగా మనము వస్త్రధారణ చేసుకుందామని
కని కట్టె విధానం బాగుంటదండి అక్కడ ఒకక్క దగ్గర ఒక క్లాత్
అండి మన వివాహము కొంచము వెరైటీ అంటే కొంచము ప్రత్యేకంగా కనపడాలని వాళ్ళట్ల ప్రణాళిక చేస్కోరంటండి అసలు ఎంత బాగా అనిపించిందో అండి నాకైతే మీకొచ్చా అండి రకరకాలు కట్టడం
అంత ఏం రాదండి ఒక రెండు మూడు రకాలు వచ్చి అంతే ఈ మధ్యల బాగా నడుస్తుందండి అట్లా పెళ్ళిలల్లో ఫంక్షన్లలల్లో సేమ్ ఒకటే వాళ్ళ సాంప్రదాయబద్దంగా మంచిగా క
అసలు దావత్ అంటే అండి అందరు ఒకటే రంగుని ఎంచుకుంటుర్రు క కట్టడము పిల్లలు అంతెందుకండి భార్య భర్తలు కూడా ఒకటే రంగు అండి బ్లూ అయితే బ్లూ అంటే ఆడవాళ్ళ కొంగు కలరు భర్త వేసుకుంటున్నరండి చొక్కా
అప్పట్లోనేమో మొత్తం ట్రెండ్ ట్రెండ్ అని నడుస్తుండే అండి ఇప్పుడు అట్లా ఏం లేదు మళ్ళీ అప్పట్లాగా సాంప్రదాయాలు నడుస్తుందడే మంచిగా
కొంతమందయితే ముందు పైటలు వేసుకుంటరండి అసలు ఎంత చక చక్కగుంటారు ఒక్కొక్కరు ముందు పైటలు వేసుకొని వడ్డానాలు పెట్టుకుంటరు
మంచి బొమ్మలెక్క తయారయితరు అండి
అప్పట్లననేమో పెళ్లి కూతురు లేక లేకపోతే పెద్ద మనిషి పుష్పవతి అయితే వాళ్ళే తయారయ్యేదండీ
ఇప్పుడు అర్థమైతలే అండి ఎవరు పెళ్ళి కొడుకు ఎవరు పెళ్ళ కూతురు ఎవరి పెళ్లి అందరు ఒకటేలాగ రెడీ అవుతున్నరు
అవునండి పెళ్లికోడుకు అదే ఆ శర్వాని లాగ వేసుకుంటున్నాడు వాళ్ళ తమ్ముడ్లు సుట్టాలందరు అయ్యే
ఆ ఎవరు పెళ్ళికొడుకు ఎవరు తండ్రి ఎవరు పెళ్లికూతురు అసలు అక్కడ ఎవరు సందు
అం అందరు తయారై అందరు ముందు పైటలు అన్నా లేకపోతే సైడ్ ఇప్పుడు అండి ఒకటి కొత్తగా వచ్చింది చూసిర్ర అండి చీరని లంగలాగా కడుతున్నారు
అవునా అండి ఆ అయితే కుచ్చీలు కదండి ముందు వరుస కు
ఆ ముందు వర్సలాగా కుచ్చిల్లు కుచ్చిల్లు కడుతున్నారు అసలు నేను అది ప్రయత్నం చేద్దాం అనుకున్నానండీ కానీ అసలు అయితలేదు అది
అవునా నాకవన్ని ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి ఇష్టం ఏమి ఉండదు మన నార్మల్ సింపులే అండి మనది
అంటే మా అన్న వాళ్ళ పాప ఉంది ఒక అమ్మాయి కాలేజీకి పోతందుకు ప్రయత్నం చేయండి అత్తా అనంటే సరే చూద్దామని చూసినాం కానీ అండి ఫోన్ లో చూపించినంత ఈజీగా వస్తు
అద అదెలే అండి ఉ
ఫోన్ లో ఇట్లా టక్క టక్క ఐదారు చింగులు ముందల వెనకల పెట్టి తీసి స్తారు కానీ మనకు అట్లా సెట్ అయతులేండి ఆడ ఊసిపోతదో అని భయం అయితుంది
వాళ్ళు రోజు చేస్తూ ఉంటారు కదండి రోజు రోజు రోజు ప్రాక్టీస్ చేస్తుూంటారు కాబట్టి వాళ్ళకు ఆది అలవాటు అయిపోతుంటది
అంటే ఒక్క క్షణానికి అయితే చింగులు మంచిగానే ఉన్నాయి కానీ మన నడవడం అది అంతే ఉసిపోతుంది కదా మొత్తం
ప్రయత్నిస్తే వస్తదండి కప ఖచ్చితంగా కాకపోతే కొంచెం నా ఏదో చిటుకు ఉంటది అందులో అండి అంతే
అవునండి
అదొక్కటి చూసుకుంటే మనకు వచ్చేస్తది అం అంతే కానీ ఇప్పుడు పిల్లలకి స్కూళ్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి కాలేజీల ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి చాలా అవసరం అండి అసలు
అవునండి గాగ్రాలు అయితే ఏంది లంగా ఓణి లంగా ఓనీలు అసలు ఇంత ముందుకి వేయకపోయేది ఇప్పుడైతే అసలు లంగవోణిలు వేస్తారండి
అదే అంటే ఇప్పుడు మంచిగా నడుస్తుంది అండి లంగా ఓణీలు కానీ ఆ బట్టలు చూసి చూసి పిల్లలు లంగా ఓణీలు వేసుకుంటే చాల ముచ్చటగా అనిపిస్తుందిండి పిల్లలందరూ
అవునండి రకరకాల లంగా ఓణీలు వేస్తున్నారు ఇప్పుడు
అప్పుడు ఎప్పుడు జీన్స్ టీ షర్ట్స్ అంటుండే అవన్నీ తీసి ఇప్పుడు మంచిగా చూస్తుంటే కళ్ళ సంభూరం అనిపి నండి ఆ బట్టలు లంగా జాకిట్లు చీరాలు కడుతుంటే ఇవి మళ్ళా నడు
లంగ్ లంగా ఓణిలలో కూడా వాటి వాటిని గగ్ర లాగా ముందు పైట వేస్త స్తున్నారు అసలు ఇప్పుడు ఈ సాంప్రదాయాలు అంటే పిల్లలు సాంప్రదాయాన్ని కూడా ఒక మదిరైన స్టైల్ లెక్క చేస్తరండి
అంతే ఆలోచనలు అంతే అంతే పిల్లల ఆలోచనలు ఊ
అప్పట్లో అమ్మ వాళ్ళు పొడుగు జడలు వేసుకొని లంగా ఓణీలు అట్లస్తే అందమే వేరుండేదండి పూలు
అవునవును అండి
ఇప్పుడైతే పువ్వులు అనేది లేదండి సంప్రదాయాలల్లా పంక్షన్లు అంటేనే ఏదన్నా దావత్ అంటేనే పూలు గాజులు అవి
ఇప్పుడు పూలు పెట్టుకుంటే కూడా ఒకలాగా చూస్తున్నారు అండి చి పూలు పెట్టుకుంటారా అని చూస్తు వుంది అదేది తప్పుగా మొన్న ఫంక్షన్కి వెళ్ళిన నాకు పూలు అంటే చాలా ఇష్టం అండి ప్రతి పంక్షన్ కి పూలు పెట్టు పోను అలాంటి ఒక ఫంక్షన్ లో పూల్ పెట్టుకుందాం అంటే చి ఎవరన్న పూల్ పెట్టు కుట్రా అన్నట్టు తీసేస్తరండి అసలు నాకైతే అర్థం కాలే అసలు పరేషాన్ అయిపోయిన
అంతే కానీ ఇప్పుడు కొ కొంతమంది పిల్లలు ఏమో కాలేజీ వోళ్లకి గాజులు చేయడం స్టార్ట్ చేసిర్రు సైడ్ కి ప్లేన్ గాజలు పల్స గాజులు ఉంటాయి కదండి మట్టి గాజులు ప్లయిన్ చీరలు కట్ కోని గాజులు లేసి జుట్లు విరాబోయడం స్టార్ట్ చేసిర్రు కొంచెం కొంచెం స్టైల్ గా అది కూడా ఏదన్నా సినిమాలలో హీరోయిన్ చేస్తే దాన్ని బట్టి చేస్తారండి
అద అవునండి మంచిగా ఉంటది అండి
అప్పుడు కొన్ని రోజులు ఏమో జుట్టు కట్ చేసుకని సగం వరకు ఉండేది ఇప్పుడు సాయి పల్లవి ఉంది కదండి సినిమాలల్లో ఆ పొడుగు జుట్టు చూసి అందరు పొడుగు జడలు కావాలని స్టార్ట్ చేస్తున్నారు మళ్ళా
ఇవి పొడుగు జుట్టు అంత సవరం పెట్టుకని చేసుకుంటారండి ఏమంది ఇప్పుడు అన్నిటికీ మొత్తం చిన్న రకాలు ఇవ్వండి అసలు కొనడానికి మనకు డబ్బులు ఉండే కానీ ఆ చిన్న జుట్టు కూడా పెద్ద జుట్టు పెట్టుకొని తిరుగుతది మంచిగా
అవునండి అసలు ఏది ఇంకా ఏందండి జుట్టులో అదేంది పెడుతున్నారంట అండి అతికిస్తున్నారంట కొన్ని కొన్ని ఎంటికలు
అవును పెడుతున్నారు రియలంట కదా మన జుట్టు అమ్మకు అలాంటి చిక్కే ఎంటీకలు అంటారు కదా వాటినే మంచిగా తయారు చేసి ఇస్తార అంట
ఆ దానికి కూడా అండి అసలు పైసలు చాలా ఎక్కువ బా బ్యూటీ పార్లర్ అ టె అందంగా తయారయ్యే షాప్లలోకి పోతే సన్న సన్న ఎంటికలన్నీ గుండుక
అవునండి కరెక్ట్ ఏ ఇప్పుడు మొత్తం అవును అట్లనే ఇప్పుడు అందరు ఆ ట్రీట్మెంట్ మంచిగా తీసుకుంటారండి ఏసి పడుతలేదండి ఇప్పుడు మంచిగా మనం ఏమనుకుం టమో ఏమనుకుంటమో అని అంటాం కానీ అట్లా ఇప్పుడు ఎవ్వరు సిగ్గు పడతలేదు
ఏం రా
మన్నట్టు వెలుతుర్రు
చాలా బాగా తయారవుత అందానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారండీ ఎవ్వరైనా
నా ఇష్టం ఎవరేమంట నాకేంద అన్నట్టు పోతా అదే మనమైతే ఏమనుకుంటారా వాళ్ళు నాకు తెలిసి ఇదే భయం పెట్
ఉమ్ అసలు ఏందండి పెద్ద పెద్దవాళ్ళు కూడా అసలు ముందు పైట వేసుకోవాలంటే సరే ఇప్పుడు ఒక ముప్పై నలభై అనుకోవచ్చు కానికి ఏందండి యాభై ఐదు అరవై వాళ్ళు కూడా ఫంక్షన్ హాల్లో వేసు కుంటు అంటే ఒక ప్రాంతం వాళ్ళ అయితే పెద్ద వాళ్ళైన వేసుకుంటారు కదండి కానీ ఇక్కడిక్కడ అట్లా ఉండదు కదండి ఇప్పుడైతే అందరూ అసలు కొంచెం కూడా ఆ ఏమయితది ఏం కాదులే అందరు అన్ని సంతోషంగా ఉండాలి అన్నట్టు వేసుకుంటున్నారు
అప్పట్లో వయసుని బట్టి వేసుకుంటుండే బట్టలు ఇప్పుడు అట్లే వయసు గీసు ఏం లేదండి అందరు డిజై వారికి డిజైన్ ఏపించుకుంటుర్రు అందరూ పట్టు అంతా మంచిగా హెవీగా అందరు ఎక్కువగా రెడీ అయితుర్రు
చేసుకోవాలంటే కాలేజీ పిల్లలు తప్ప ఎవరే
ఎవ్వరు ఏసుకోకుంటే ఇప్పుడు అయితే అందరూ ఏసు
ఇప్పుడు ప్రత ప్రతి తల్లి ఏందండి ఎంత పెద్దవాళ్ళ అయినా ఎవ్వరైనా వేసుకుంటారన్నారు వయసు తారతమ్య ఏమి లేదు
ఆ అంటే ఇక చీర కంటే ఇప్పుడు అదే కంఫర్ట్గా మంచిగా అనిపిస్తుంది ఫ్రీగా ఉంటన్నారు
అ
ఇక చేరైతే సర్దు ఆ సర్దుకోవడము అంటే ఏజీ అంటే తే లావు గుంటరు కదా అంటే ఆ బాగా కొంచెం ఇబ్బంది పడుతరండి చీరలకి కట్టడానికి పాపం
ప్చ్ ప్రశాంతత ఆ అందం వేరే కదండి
ఉమ్ అన్నాం కానీ పాపం లావు ఉన్నవాళ్ళకి ఇబ్బంది లేదు అందు అలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మంచిగా
చీర అయితే ఎక్కడ ఎట్లా ఏది ఉండాలో అక్కడ దాచి పెడుతది అక్కడ చూపిస్తది అందమే వేరండి చీరా
ఆ చీరగానే ఇప్పుడు అంతా కంఫర్ట్ కి బాగా అలవాటు పడ్డారండి కంఫర్ట్ చూసుకుంటరు అంతే ఉమ్ కంఫర్ట్ కంఫర్ట్ అంటారు అంతేగాని అరే ఇట్లా వేసుకుపోదాం ఇట్లా అని ఆలోచిస్తలేరు
ఎవ్వరికి అట్లా ఆలోచన లేనే లేదండి ఎవ్వరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి గురించి మాకెందు కు మాకు నచ్చినట్టు మేము ఉంటాం అంతే ఎవరు మాకు పెట్టారు
పలానా దగ్గర పోతా ఉంటే ఇట్లా రెడీ అయిపోవాలి ఇలా ఉండాలని ఆలోచించేవారు
అవును ఒక పద్దతి అనేది ఉండేదండి ఎక్కడికన్నా పోవాలంటే ఇప్పుడు అట్లా లేదండి లే ఎవరికి నచ్చింది వాళ్ళు
ఇప్పుడు గుగుడికి ఇట్లా పోతే కంపల్సరీ చీర పంజాబి డ్రెస్ ఏసుకుంటనే చ గుడికి రానిస్తుండే అని అప్పట్లో ఉంటుండే బాగా.
ఉ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు కదండి.
షార్ట్ లు, టీషర్ట్ లు కానీ పద్ధతి కాదు కదండి అది.
అంటే మనం అట్లా అనుకుంటాం కానీ ఇప్పుడు అట్లా ఏడా ఉందండి. ఎవరికి మనం చెప్పలేని పరిస్థితి ఇప్పుడు. ఎవ్వరిని మనం ఏం అనొద్దు.
అదే అంటున్నా వాళ్ళే చెప్పుకోవాలి అంతే వాళ్ళ పిల్లలకి వాళ్ళే పెద్దవాళ్ళు చెప్పుకోవాలి అంతే.
చెప్పినా కూడా ఎవరు వినరండి చెప్పే రోజులు పోయినయి ఇప్పుడు.
ఉ కానీ తర్వాత వాళ్ళే కదండి బాధ పడరు రేపు వాళ్ళ పెళ్ళిలైనంకా వాళ్ళ పిల్లని చూస్తే వాళ్ళే కదండి బాదపడేది, అర్రే అపట్లో మా పిల్లని మా అమ్మ చెపి
అంటే ఎవ్వరి ఎవ్వరి హక్కులు వాళ్ళయి అన్న ట్టు ఉందండి ఇప్పుడు సమాజం ఎవర్ని అనేటట్టులేదు.
అదే కదండి హ్.
హ్
ఇంగేం చేస్తామండి ఇప్పుడు నడుస్తుంది అంతే ఇగా ఇప్పుడు బాగు
సరేనా అండి. ఆ ఉంటాను అదే అప్పుడు మంచిగా అనిపించింది అది నేను మాట్లాడదాం అన్నట్టు చేశానండి.
వెళ్ళరు కదా అని కనుకు అనుకుంటున్నా అండి మంచి
అదే మీరు మెసేజ్ చేశారని చూసి చేసాను నేను సరే ఉంటా నండి ఓకే బాయ్ అండి.